అదే రామాయణం గురించి మాట్లాడుతున్నాం కదా
ఉమ్
ఏందంటే రాముడు అద ఇది అదంతా ప్లాన్ ఏందంటే అందరు రాదు అలు కలిసి రామును అ యజ్ఞం వేస్తుంటారు కదా మునులు వీళ్ళందరినీ డిస్టర్బ్ చేస్త ప్చర్వ్ చేస్తే కానీ ఆల్రెడీ అప్పటికి రావణుడు శివుని దగ్గరే కోరిక కోలింది ఏందంటే అన్ని చెప్తాడంట కానీ అందులో ఓన్లీ మానవ రూపం అని ఒక్కటే మెన్షన్ చేయడంట సో అది ఒకటి గుర్తు గుతు పెట్టుకొని శివుడే మానవ రూపం లెక్క ఆ మానవ రూపంలా రాముని లెక్క అవతారం ఎది ఇంకా అయినను చంపాలన్నట్టు ఇదంతా స్టోరీ
ఆహా
సో ఇంకా రే ఫెస్టివల్ ఉంది కాబట్టి హిస్టరీ అంతా కొంచెం తెలుసుకుంటే
క్లాస్ లెదు కదా ఆ రోజు
ఆ
ఆఓహో
నీకేమైన్నా ఐడియా ఉందా దీని గురించి
అంటే కొంచ కొంచెం కొంచెం అప్పటి స్కూల్ అయిపో ఉండగా ఇంక చూస్తా స్టోరీలో బానే అ అదే వన్ మంత్ వెయిట్ అనే వన్ మంత్ టైమా చిన్న వషం అది సూర్యడు అంటే పలం అనుకోడు ఆట అంటే పండు అను కూడా మంచి తినికి పోతాడు తిన్నికె మంచి పొ దొండూస్ సూర్యదేవుడు రిటంగ్ మస్తు భయపడతాడు అమ్మ నేను కీందికి వస్తుంద అని చెప్పేసి
అవునవును చినన్నప్పుడు చూస్తుండే మనము సీరిల్లాన్ నా కూడా గుర్తుందాఆ సీన్ పలము పలము అని అనుకుంట దన్ని సొ పొతాడు మెరుస్తూ చూస్తుంటదని
ఆ ఈ అందరూ దేవుళ్ళు వచ్చీ ప్రాప్తారుజస్ ఆ సకి అడ అవు అప్పుడు అత క క క ఇది ఏమంటారు రాతు దేవుళ్ళ రాజు ఏ రోల్ క ఇందరా దేవుడు
ఇంద్రుడు
అయ ఆయన ఆయన ఆద అంటారు కొట్టేసారికి చిన్నపోతా పడపోయసార్కి చడిగా వరికి అప్పుడు అయనాకి అనిషట్ రస్ అంటే బ అంటే ఇట్లా ఏమో ఆ మేము పోతాం అప్పుడిగా అందరు దేవుళ్ళు పర్ల దేవుడేగా ఆపేస్తాడు అంతా అప్పుడు గాలి అంత ఆపేసరికి అంద వచ్చి ఉంది ఇంట్ల ఇస్ అప్పు ఇ ఎప్పటి నుంచి హనుమంతుగ ఏమో అంటరు బజరంగ బడిగా మలు కొత్త పేరు పెడతరు కొత్త పోతారు ఇగ అప్పుడు ఇగ అంటే వస్తే వస్తది ఇప్పుడు అన్న ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆయుధం ఇస్తాడు అందుకనే ఆయనకట్ల అన్ని అవతారం
కా కాదు మళ నా గుర్తు వచ్చింది ఏంటంటే నిండా కన్నాగడ రాముడు శివు శివ్ రాముడే శివున అవతారమణి కానీ రాము శివున అవ అతారం కాదు హనుమన్తో శివుని అవుతారం ఏందంటే రాముడు గురించి తెలుసు ఆయన నార్మల్ మనిషి అయినప్పటికీ ఆయన ఏలే విధానం లో అంటే ఆయన రాజ్యంన్ని మంచి చూసుకుంటుండే కదా సో ఆయన వాళ్ళ పేరెంట్స్ క ఇచ్చే వాల్యూస్ గానీ ఆయన రెస్పెక్ట్ చేసే విధానము అన్ని ఐడియాస్ శివునికి నచ్చుతాయి సో శివుడు ఏమనుకుంటాడంటే ఆయనకి డివోటీ లేక్ ఒక ఏమంటాం దేవుడు. లే అంట్ అ అయన్నొక మ్ ఎ భక్తున్ లెక్క అవతారం ఎత్తాలి ఓ రామున్కి అని అనుకుంటుడు.
ఉమ్ రాముడు రామ్
రామున్ దగ్గర భక్తుడ్గ ఎత్తాలంటె ట్లా మన్ టుడె చొ హనుమంతుడు విధంగ శివుడు వస్తాడన్మాట. హన్మంతున్ రూపంల.
అదె అదె అట్లనె . ఇబ్బుడ్ నొత్తీ ఆ. ఆ అదె అదె ఉహు అట్ల గాదది ఏం జెప్పలా రాముడే విష్ణుదేవుని అవతారం రాముడు అందుకు అట్ల విష్ణుదేవుని అవతారం దే ఆ ఔ ఆయనక్ ఫేవరెట్ స్పార్టున్న ఐన అవ్తారం అంటె అట్ల మైండ్ సెట్ ఏమంట్రు అది ఇగ ఫ్యాన్ ఐపోతరిగ అట్ల. స్తుడు శివుడు విదంగ ఆయనక్ మొక్తడు అలాంటోడు అందుకనె అందె విధంగ. రామూ అంటెనె ప్రేర్ జేస్తాది. రైట్ రాను.
అ ఔనూ మొన్న ఒకటి డ్ ఒకటి జూసుండె అదేన్దెల్స ఆ మనము నార్మల్గప్పుడు మన ఇ మనని ఇండియన్స్ ని వా అంటర్ గద బ్రిటీషర్స్. ఏమని మనం క్లీన్లీ గున్ డమూ అది ఇదనంటా ఉంటర్ గద. కాకపోతే. అప్పుట్లా వాలు వాళ్ళేమనుకునేద టే మనమూంటి పర్ అంటె ఎప్పుడౌ ఒక్కసారి స్నానం జేయాలనుకున్న ఎందుకంటె ఆళ్ళ్ వేన్నీళ్ళతోని జేస్ స్తుండెగ నార్మల్గ వేన్నీళ్లతోనె జేస్ అవ్ బాడీల పోర్సోపెన్ అయ్యి అంటె రంద్రం లెక్క వేడికోపెనయ్ తె గద ఓపెనయ్ అందులొ బ్యాక్ కిగ బొయ్యి అవి ఇవి డిజ్ సయ్ అన్కుంటుండు వాళ్ళు అదెప్పుడో ఒక్సారి చేస్ కోలి అట్లా అనుకుంటుండె వాళ్ళు. కనీ వా అయితే మల్లింక దాన్ వాల్ల ఎవరైతే రిచ్ టుండెనో వాళ్ళైతేనేమో వాళ్ళకే వాటప్స్ ఉండే టెఊడుండే వాళ్ళకే అవన్న నేం ఉండపోయిది క్లాత్తో ఊడ్చుకునేటోళ్ళు నన్నంటునె అంటుండే కదా ఇప్పుడైతే మననే అంటారు ఇండియన్స్ క్లీన్గా ఉంటారని కాయ్ దాలట్లో ఎషెది సో అక్కడ అప్పుడు ఆ 'మెంటన్ హెడ్ ఉంటారు కదా లైక్ పిఎం
అదె అదె
ఆ తను ఏం చేసిందంటే మళ్ళ పబ్లిక్ వాష్రూమ్స్ కట్టించిింది అంటే పబ్లిక్ బాత్రూమ్స్ కట్టించిింది స్నానం అక్కడ కూడ మనీ వీలే పే చేయాలనుకో సోపుకిి వాటర్కి కాకపోతే అసలు ఏముండే కాదు కాబట్టి అవి కట్ ఇయాల్సి వచ్చింది ఆ అట్లా అనుకున్న వాళ్ళు అంత ప్రాబ్లమ్ చేసింది వాళ్ళకి తర్వాత ఒక్సారి ఆల్లు ఇండియాకు వచ్చి చెరు ఇండియా కో సాలె దెల్స్ ఏంటంటే మన సైడ్ అయితే అందరు చేస్తా ఉంటారు అది ఒకె మన డైలీ చేస్ ఇంక కొందరు కొందరు అయితే ఒకసారి రెండు సార్లు రెండు సార్లు కూడ చెత్తరు కదా ఇంకాబ అట్ల చేసేది
నా లెక్క రోజు రోజుక్ సాధ చేస్తారు
ఆ
అ
ఆ మళ్ళీ మనం ఏడంటె ఏడంట చదువులల్లా చిన్న చిన్న చెదువు అది చూసి షాక్ అయిపోయారు వాళ్ళు ఇంకా ఇంకొకటి ఏంటంటే వాళ్ళే మనకి బ్రిటిషెస్ నేర్పించినారు కదా ఏ మనీ అదిస్ తో పాడటము
ఆ
మళ్ళీ ఇంకా అన్నం తినడం కూడా వాళ్ళ వాల్ళనే మనము లేదంటే మనం మంచిగా
గ్రీన్స్యి అవును గ్రీన్స్విే
హ
మన బాడీ లో ఏమో త అ మ మన వ బాడీలో ఏమో తక్కువ ఉంటే షుగర్ కదా ఏదో దాని సపోర్ట్ దానికి వేరే ఏమంటే కనతు అన్నం తినడం అట్లా అని ఆ సమ్థింగ్ అదే ఉండచ్చు నాకు తెలిసి ఓ అయితే ఏదో చూసిన మీద మీదే చూసిన ఆ వీడియో
ఆ రీజన్ ఎందంటే దీనిది అప్పుడు మనం స్టార్టింగ్ లో జొన్నలు అవి తిన్నప్పుడు మనిషి గట్టి గట్టిగా ఉండేదంట సో జైలర్స్ ఉంటారు కదా జైలర్స్ కి వైట్ రైస్ పెట్టేదంటా ఎందుకంటే వైట్ రైస్ ఎక్కువ రోజులు తిన్నోళ్లు బతుకుతారు బతుకుతారు అది వాళ్ళు అచ్చంగా జైలర్స్ కి పెట్టే అంటే ఫుడ్ మనకి ఎట్లైన మనకి వెళ్తే మనం కూడా తక్కువ రోజులు బతుకుతామని చెప్పి మన సైడ్ ఇంట్రడ్యూస్ చేసిరంట అంతవరకి మనం రాగులు కొర్రలు జొన్నలు అవే తినేది
ఆహ
కాకపోతే ఇప్పుడు మనం స్టైల్గా అన్నమే అని అంటాం అన్నంని ప్రిఫర్ చేస్తా ఉంటాము రాగులు వీటినేమో తక్కువ చూస్తాం కాకపోతే మన ట్రెడిషన్ ప్రకారం అయితే అదే
ఊహు అట్లనా ఓకే
హూమ్
ఇంత శుగరు మన ఇండియాలో ఎక్కువ ఉంది షుగర్ షుగర్ మస్తు మందికి ఉండొచ్చు వఇక్కడ అందుకే ఉండొచ్చు అనమాట
అవును
ఉహూ
అదే మన బాడీలో షు షుగర్ ఎక్కువుందనుకో మన బాడీ ఆర్గన్స్ అన్ని పని చేయడం ఆపేస్తాఉంటాయి మెల్లమెల్ల మెల్లమెల్ల అటాక్ చేసుకుంటా పోతుంది అది అ
అది ఏమంటారు అన్నం తింటే ఏది పెరుతుంది షుగరా అంటే ఏదో పెరుగు వస్తది గా
అన్నం అంటేనే కార్బోహైడ్రేట్స్ కదా కార్బోహైడ్రేట్స్ అంటే ప్రో మనకు ఎక్కువ ప్రోటీనెంట్ ఎక్కువ ఉండాలి
ఆ
ప్రోటీన్ ఇంక ఎక్కువ ఉండాలి కాకపోతే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటున్నాం కదా సో స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది మళ్ళ ఇం స్కిన్ అనే డమజ్ అయి్యంది సెల్స్ అనే వీక్ అయింది పోతా ఉంటాయి వీక్ అయిపోతే అబ్వియస్లీ ఇ మనక ఏమవుతుంది ఏదైనా డిజెస్ కొంచెం ఏదైనా వైరస్ వచ్చిన ఫస్ట్ మనమ ఎఫెక్ట్ అవుతాం దాని వల్ల లేని పోని రోగాలన్ని చస్ మనిషి ని అది వాళ్ళ ఐడియా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినాలి ఎక్కువ లైఫ్ పన్ ఉండొద్దు అని
హ అమ్ందుకేనా ఆ ఏమిమంటారు మనీ ఇయల రప్ప రప్ప అదే అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏదైనా గుడ్లు ఏనా అ అంటే హెల్త్ మంచిగా ఉంచుకోవాలి అగా ఉండొచ్చు తినాలనే ఎక్కువ గుడ్లు ఇంపెక్
హ
బాం ఉండ తప్ప మచ్చ నల్ ఉండేటొల్లకు ఉ
ఇక్కడ కూడా చాలా దోమల్ ఉన్నాయి
ఆ నేను సంపూర్ణతోని మాట్లాడుతున్నా
ఉహు
కాదు ఆ ఫుడుల్నే మొత్తం కల్తీ ఉంటది దాన్ వల్నే మనకి ఆ అయితే ఇంకా వాళ్ళ ఎప్పుడైతేన మన వచ్చినారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనమెమో చేయడం ఇంకా వాళ్ళు సోప్స్ అనేది యూజ్ చేసినక మన దగ్గర సికాకాయ బృంగరాజు అట్లాంటివి అవేమో మనం బాడీ నచురల్ గా క్లీన్ చేసుకోవడం వాడేటోల్లం పసుపు అప్పటి నుంచే మన నుంచి నేర్చుకొని వాళ్ళు చేసుకుందూ
ఆహా
వాళ్ళ కూడా ఏం ఐడియా లేకుంటుంది
ఇంకా ఎవరు చేస్తున్రు ఓన్లీ
హూ హు హు
మ టెంపుల్స్ కొన్ని కొన్ని కంట్రీల విధంగా అప్పటికి అంతే ఇంగ అంత ఓన్లీ టెంపుల్స్ ఎల్లం అంత
సరే మరి నేను తరూవాత కాల్ చేయలా బాయ్
ఆ